ఆ హలో సిస్టర్
హలో వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది. సిస్టర్ మీకు వినిపిస్తుందా? చాలా లోగ్ ఉందా ఇప్పుడు
ఆ ఇప్పుడు బెటర్ కొంచెం బెటర్గా ఉంది.
తిన్నారా సిస్టర్? తిన్నారా హలో
హలో
ఆ హలో
ఆ ఈ ఇనిపిస్తుంది ఇప్పుడు.
ఆ తిన్నారా?
ఇంకాలే తిన్లేదు ఇంకాను అహ్హ్
హు ఏమైంది హెల్త్ గొంతు అలా ఉంది?
అది ఏమి లేదు గొంతు అంటే కొంచెం ఉ మౌత్ కొంచెం ఆన్సర్స్ అవి వచ్చియి అదే దానింటే పన్ను కూడా కొంచెం నొప్పిగా ఉంది యాక్చువల్లీ ఎప్పుడు నాకు పండ్లు ప్రాబ్లం రాదు ఫస్ట్ టైం
ఓకే
అందుకే కొంచెం మాట్లాడటానికి ఇబ్బంది అవుతుంది ఆ మెడిసిన్ అంటే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇది లాంగ్ నూనె ఉంటది క దా అదిపెడుత చెస్తున్నాను అంటే పనుకి పం వల్ల ఎక్కువ ఉంది అక్చువల్గా
తిన్నార సిస్టర్
ఉమ్
తిన్నారా
ఇంకా లేదు అదే బయటకెళ్లారు మా పిల్లలు వాళ్ళను వచ్చక చేస్తా ఆ స్పెషల్ ఏమంతేం లేదు ఆ ఏం చేశాను ఆ పప్పు టమాటో చేసాను
పప్పు టమోటా నేను ఇవాళ టమోటా పచ్చడి చేసాను
ఆ ఆహా అంటే అది నిలవపచ్చడి ఒకటి చేస్తారు కదా ఒకటైతే ఆ రోజు రెం రెండు రోజులు అలా ఉండేలా చేస్తారు
ఆ మేము అన్ని ఆయిల్లోనె ఆయిల్ ఇల్లు వేయించేసుకొని మిక్సీ పెడతాం అన్నమాట తెల్లారినాక
ఉమ్ ఉమ్ ఉమ్ అంటే అన్ని
ఆ అన్ని ఫ్రై చేసేసుకొని ఆయిల్ల
ఉమ్
టూ త్రీ డేస్ అయినా కూడా కొంచెం బాగుంటుంది
ఆ అయిల్ కొంచెం ఎక్కువ వేసి ఫ్రై చేస్తే పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు
ఒక రోజుకు సరిపోయే విధంగానే చేసుకుంటాము ఎందుకంటే మా వాళ్ళు టూ త్రీ డేస్ అయితే తినర్ మల్లి ఆ కర్రీ
ఆహా ఉమ్
రోజూ మెను ఉండాల్సిందే
ఆ
ఇవాళ చేసింది రేపు తను
పచ్చడి రోజూ చేస్తారా ఏదో ఒక పచ్చడి
ఆ ఏదో ఒక పచ్చడని లేదు ఇవాళ పచ్చడి చేయాలనిపించింది మామూలుగ కర్రీ చేస్తాను ఇవాళ కొంచెం కూరగాయలన్నీ కొంచెం నిళ్లు ఉన్నయి సో అవైలబుల్ లో టమోటాలు ఉన్నాయి అందుకని చెప్పి టమోటా పచ్చడి చేసాను
ఆ టమాటా పచ్చడీ ఇడ్లీ దోశల్లో కూడా చేస్తాను అంటే కొంచెం జారుగా కొంచెం పల్సగ కొంచం ఉ దోశలోకి ఎక్కువ బాగుంటది ఇడ్లీ కూడా పర్వాలేదు ఇడ్లీ కూడా కొంచెం గట్టిగా ఉంటే ఇడ్లీలో కూడా బానే ఉంటుంది
మ్మ్ మ్మ్
మ్మ్ అదే ఆ పచ్చడె ఒక్కొక్కసారి ఒక రోజు ఎక్కు చేస్తే రెండు రోజులు ఉంటది ఒక్కొక్కసారి ఆరోజ గరోజే అయిపోతుది మళ్ళీ మ్మ్ నెక్స్టై మళ్ళీ ఎదో కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడీ మీరు అన్నంలోకి రై వేరేగాను తర్వాత ఆ చట్నీ మామూలా టిఫిన్కి వేరేగా అలా చేస్త స్తారా సేమే చేస్తారా
ఆ లేదు టిఫిన్ లోకి మేము పచ్చడి చేయము కొబ్బరి పచ్చడి జేము ఓన్లీ రైస్ సంగట్లోకి మాత్రం జేస్కుంటాం
అవునా ఓకే టిఫిన్లో ఇడ్లీ డొస్కలోకి కో బ్బరి చేయరా మీరు
ఆహా చెయ్యము పల్లీల చేట్నీ చేస్కుంటాము ఎక్కుగా
ఓకే పల్లీలు పొడ్ చేస్తాం మేము కానీ చ ఎ ఏం ఇది గుడా చేస్తాం
కొబ్బరి చట్నీ అంటే ఇంతవర్క్ అస్సల్ చేలేదు
ఉహ్మ్ అంటే జనరాల్గా హోటల్స్ లో కొబ్బరి పచ్చడి ఏస్తాడు కదా కొబ్బరి చట్నీ ఏస్తాడు
హోటల్ లో ఫుడ్ ఆల్మోస్ట్ అవాయిడ్ జేస్తాం సిస్టర్ బయట ఏళ్ళినప్పుడు గూడా తినము ఇంట్లో తినేసి వెళ్ళిపోతాం మళ్ళీ హోటల్ అంటే ఇంకా ఆ ఇంతవర్కి లేదు
మ్మ్ ఎప్పుడన్నా తింటాం మేము గూడా ఏప్పుడు సాటర్డే ఎప్పుడో ఈవినింగు డెఫినెట్లీ ఏదో ఒక టిఫినే తింటాము మిగతా రోజులకంటే అప్పుడైతే బైటికేవాన్నా ఏళ్తే సాటర్డే రోజు కొంచం సాటర్డే సండే కొంచెం వీక్లీ ఆఫ్ కదా అ కేన్ళ్తే ఎప్పుడన్నా తింటామ్ మేం
మ్మ్
బయటకేవన్నా ఏళ్ళి మాల్కో ఎక్కడికో వెళ్తే గనకా
ఆ ఓకే మ్మ్
మ్మ్ ఇంకేంటి సంఘటలా
మ్మ్ ఇంకా ఎలా జరిగింది నిన్న ఉగాది
ఆ బా జరిగింది మీరేం చేశారు ఉగాదికి
మేమ్ కూడా ఏం పెద్దగా ఏం చేస్కోలేదు ఇంకా నాకు పీరియడ్స్ ఓచ్చేసాయి ఏ
ఆ
సో అందుకని చెప్పి ఏం సందడేం లేదు పిల్లలు మాత్రం రెడీ జేస్త
మ్మ్ మ్మ్
ఉమ్మ్
కొంచెం గట్టిగా మాటాడండి మళ్ళీ కొంచెం లో అయింది
ఆ నిన్న ఉగాది పచ్చడేమో జేస్కున్నాము ఇంక పిల్లలు అడుగుతా ఉంటే ఉగాది పచ్చడయితే జేసాము
మ్మ్
ఉగాది పచ్చడి జేస్కొని ఇంక వాళ్ళని రడీ జేసేసిన తలస్నానం జేసి రెడీ జేసి ఇంక వాళ్ళు ఆడు కుంటా ఉన్నారు ఇంక ఇంట్లో ఫుడ్డు ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ జేలేదు. అన్నం జేసాను సాంబార్ జేసాను రసం పెట్టాను.
ఊమ్మ్.
ఇంకంతే ఇంకేం జేలే వడా పాయసంలాంటివి ఏం చేయలేదు నార్మల్ గా అయితే నాన్ వెజ్ చేస్కుంటాము. ఇంక్ మా వారు నిన్న డుటీ ఉండింది. ఆ ఉగాది రోజు ఇక్కడ తింటాం సిస్టర్ మేం నార్మల్గా నాన్వెజే తింటాము
అవునా ఓకే ఉమ్
బట్టలు బెట్టే వాళ్ళు కొత్త బట్టలు బెడ్తారు కదా
అవును.
వాళ్ళు మాత్రం తినరు బట్టలు పెట్టని వాళ్ళైతే. నార్మల్ గా నాన్ వెజే జేసుకుంటం.
ఆహా.
ఉమ్.
మేం ఉగాది రోజు చేయము ముందు రోజు చేస్తాము అమావాస్య రోజాని చేసుకుంటాము.
ఓకే నాన్ వెెజా.
ఆహ్ నా అంటే చెయ్యాలని గ్యారెంటీంలే నేనైతే ఏం చెయలేదు.
ఉమ్.
కాని ఆ రోజు కొంతమంది చేసుకుంటారు అది ఉగాది రోజున మరి చేయము. టునో.
ఇక్కడ కొంతమంది అమావాస్య రోజు నాన్ వెజ్ తీస్కోరన్నమాట.
మీరు చేస్కోరా.
ఆహ్ కొంతమంది నేను కాదు ఉమ్ కొంతమంది. ఇక్కడ మా ఏరియాస్ లో. అమావాస్య అమావాస్య రోజు తలస్నానం జేశి ఉపవాసం ఉంటరన్మాట.
అవును అది అది ఎక్కడిదంటే. కల్చర్ అది తమిళనాడులోనూ. అమ అమావాస్య రోజు చాలా బాగుం. దేవున్నీ మొక్కి ఆ రోజు మొక్కుని పూజది బాగా చేసి తల స్నానం జేసి ఇల్లంతా తోస్. క్లీన్ జెస్కోని ఎత్తిగయి అంటారు వాళ్ళ అంటే అమావాస్యని వాళ్ళు. ఆల్ చాలా శుభంగా చూస్తారు.
అవునవును అవును.
సో ఆ కల్చర్ కొంచెం అది ఎక్కువ అక్కడ తమిళనాడులో చూసా నేనక్కడ ఉండేవాళ్ళం. ఉన్నాం కొన్నాలు.
ఉమ్.
ఉమ్.
ఇంకా తిన్నారా సిస్టర్ ఇంక లేదా.
ఉమ్ ఉమ్మ్.
తిన్నారా ఇంక లేదా.
లేదు అదే చెప్పాను కదా వాళ్ళు మావొలింకా రాలేదు బైటక్.
ఓకే ఓకే వాళ్ళ కోసం వెయిటింగా. ఈ రోజు మా అమ్మాయికి ఇష్టమైన పచ్. పచ్చడి కాబట్టి ఈ రోజు నన్నే తినిపిచ్చేమనింది. ఇగ నేనే తినిపిస్తూ మాట్లాడుతున్నా మీతో.
ఆహ్ ఆహ్ హా హా.
ఉమ్ ఇంత వయసోచ్చినా నేనే తినిపిచ్చాలంటారు.
పిల్లలకెంత వయసులిచ్చినా సర్ తల్లిదండ్రుల దగ్గర చిన్న పిల్లలే వాళ్ళు.
ఆహాహా.
ఉమ్ వాళ్లు స్కూల్ కాలేజూలకు వెళ్తూ. పోయేక్ కూడా ఎక్కడికైనా బైటికెలిన మళ్ళీ ఇంటికొస్తే మళ్ళీ మారం పి చిన్న పిల్లాలాగే మారంజేస్తారు ఇంకెక్కడ చేత్ స్తరు తల్లిదండ్రుల దగ్గర్కి తల్లి దగ్గర ఇంకా బాగా
ఎక్కువ జెస్ తరు తలనోప్పోచ్చేస్తుంది
ఉమ్మ్.
పోనీ పెట్టే మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే సరే నాన్న పెడతాలే అని చెప్పి. ప్పి రైస్ వేసుకొని వచ్చి పెడుతూ.
ఉమ్. మ్
టెంపుల్ కెల్లారా సిస్టర్ నిన్న
టెంపుల్కి వెళ్ళలేదు నిన్న అదే కొంచెం బాలేదు కదా నిన్నటి నుంచి కూడా కొంచెం నాకు అస్లా ఎక్కడికి లేదండి ఆ నిన్నటి నుంచి కొంచం ఆ ఈ పన్ను అది ఎప్పుడు లేదు నాకు పన్ను ప్ర ప్రాబ్లం ఎప్పుడు ఉండదు అలాంటిది ఫస్ట్ టై వచ్చిందింటే అదే ఆ సెన్సిటివ్ గా అ పోయింది
ఆహా ఓకే
మ్ అదే ఆ లాంగ్ రోన్ కొంచెం రా నేను కొంచెం పెడితే కొంచెం బానే ఉంది నిన్న రాత్రి కొంచెం మళ్ళీ ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది చూస్తాను తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగరికి ఎల్లాలి హాస్పల్కి లవంగ నూనె తో తగ్గుదు యాక్చువలీ అది బా పనిజేస్తది
ఆ
మ్ లవంగం నునే పెట్టుకుని అక్కడ పన్ను పంటి మీద ఏదైనా కాటన్ తల నొక్కు పెట్టుంటే అదిం పెట్టి పెట్టుకుంటే టే ఆ బాగా అది మండుతుంది బాగా కానీ బా పని చేస్తది
ఇది పంటి నొప్పికి జమాకు ప్లస్ ఉప్పు వేసి ఆ నీళ్ళు ఉడకబెట్టి తాగమంటారు కదా పొక్కలిచ్చమంటారు కద్
జామాకును ఇంకా
జామాకు కొంచము హాట్ వాటర్ లో వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట్
ఆహా
వేసుకొని కొంచెం ఉప్పేసుకొని రాళ్ళుప్పు ఉప్పుేసుకొని కొంచెం గోరువెచ్చటి వాటరు పుకులిస్తే కొంచెం బాగుంటుంది ఎక్కడైతే మీకు పన్ను నొప్పు ఉంటుందో ఆ పంటి పైన నీళ్లు కాసేపు ఒక టూ మినిట్ వన్ మినిట్ అట్లా ఉంచుకొని పొక్కులు ఇచ్చేసి ఊసేసి ఒక టీత్ టూ త్రీ టైమ్స్ అలా చేసాం అనుకోండి అది కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అన్మాట
మ్ హు హు అదే ఉప్పు నీళ్ళు కూడా కరకలు జాస్తె మంచిదం అంటారు కదా అది నోట్లో కూడా కొంచెం అది అ ఇక్కడ పుండు కూడా వచ్చినట్టుంది అనిపిస్తుంది అది తర్వాత ఈ రోజు అనిపిస్తుంది నిన్నలేదు
దానికి ఇప్పుడు మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసేసుకునేయండి దాన్ కి అల్సర్ దానికి కొంచము మ్ సంధ్య నాకు కూడా లాస్ట్ టైం ఏదో వచ్చుంటే త్రీ ఎక్స్ మెడికేటెడ్ సంథింగ్ మౌత్ కోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుందనమాట జల్
మ్ హు
అది బా పనిచేస్తుంది
అది తర్వాత అది సక్సియ అంటారు కద్ టాబ్లెట్లు అది వైట విటమిన్ సి తక్కువైతే వస్తదంట
అవును విటమిన్ ప్రాబ్లమ్ అయితే ఒస్
ఆ సో అలా అన్నమాట ఆ ట్యాబ్లెట్లు మూడు